హలో
హలో
ఆ వినపడుతంద వినపడుతందా
నాకు ఏంఇనపడులెఅన్న
ని వాయిస్ ఇనపడుతంది ఆ సరికంత దగ్గర కుండు మ కొన్
హలో పరి మీే హలో మాట్లా నీకు అన్న మాట్డదను పతాందిద నా మాటలు అన్నకు ఇన్స్పాడుతాయి హలో మట్ల ఇ వయికి ఎంత పడు
ఆ హలో
హలో
ఆ చెప్న్నానా నేనానా తిన్నావా ఆ ఆ తిన్న వనన్న
నువు తన్నావా
ఏం చేస్తాండవు మేము ఇంకా తినలేదు తినాలా మీరు ఎక్కడి నుంచి కూర చే మేము బెండకాయ కూర
ఆ
మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతండద
ఇంకా
ఇక్కడ నుంచి
ఎలా జరిగింది
మా జాతర బాగా సూపర్గా జరిగింది
అవునా మా బ నేను ఏం షాపింగ్ చేసివ్ ఏమేం బట్టలు తీసుకున్నావు.
మేము ఒక డ్రాయర్ కొడుక్కున్నాము. ఇక్కడ ఎటువంటి పదములు ఉపయోగించలేదు.
ఆ
హలో
ఒక చిన్న పిల్లవాడి శబ్దం వినపడింది.
ఇప్పుడు మే మీ మీ ఊరు ఏది?
ఆ అలా.
మీ ఊరి పేరు ఏం చదువుకున్నావు.
నా అది
అవునా ఏం చదువుకని దాన్ని కోర్సు తీసుకున్నావు?
ఇక్కడ కూడా అంతే.
అవునా హు ఆ సరే అంటే ఏమేం ప్రోడక్ట్. సుంటాయిదన్
ఐబ్రో చేసేది ఫేషియల్ వ్యాక్స్.
అంటే మీరు ఎక్స్పోట అదంతా ఎన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది మీక్ క
టూ ఇయర్స్
అవునా సరే మీరు మ్యారేజెస్ ఫంక్షన్స్ అవిటిన్నిటికీ పోయి చేస్తారా మీరు మ్యారేజెస్ ఫంక్షన్స్ లో వీటన్ని
ఆ ఆ ఆ
ఫర్ మ్యారేజ్ మ్యారేజ్కి ఎంత తీసుకుంటారు మీరు అంత కాస్ట్ ఆ పర్లేదుఅట్టైతే అయితే దాంతో బాగా మంచి లాభాలే ఉన్నాయి
బడ్జెట్ న్ బట్టి తీస్ ఇ
హూమ్ అంత ప్రోడక్ట్స్ అన్ని మీరే కొనుక్కొని వెళ్ళాల లేకపోతే వాళ్ళే ఏమన్నా మడు మేమే తీస్ మాకు ఎంత ఇస్ తారు ఒకలా ప్రొడక్ట్స్ మేమే తే త అప్పుడు మీరెంత తీసుకుంటారు అని
అప్పుడు మేమైతే కన్నా రెండు వేలు మూడు వేలు అట్లా పడతాయి తక్కువ కాస్ట్ లో కాస్ట్ అయితే ఎక్కువైతే కన్నా పది వేలు ఆరువేలు అట్లా పడతాయి ఆ తిన్నాం మీరు
మేము తిన్నాము ఏం చేయల్నా నాన్ ఆలోచిస్తా ఉండ
నువ్వేం చదువుకున్నావు
బిటెక్ అనేది ఫోర్ ఇయర్స్ మాత్రమే పత్రమేమి ఉంటుంది
అవునా సరే అయితే సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న అంతే
మీరు సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారు కదా అందుకే బీటెక్ గురించి
ఆ తెలియదు అందుకే మిమల్ని అడిగిన తెలియదు కాబట్టే అ
అవును మంచి మంచి జాబులు చేస్తా కానీ ఇప్పుడు ఏమంటే మనకి ఓకే జాబ్ మీద పెద్ద పోకస్ లేక వదిలేశాం లేదు బోన్ బి బిజినెస్ చేసు అంటే మంచి లాభాలు ఉంటాయి ఓను ఇ ఆవులు
అవునా మీ మమ్మి మీ డాడీ ఏమీ చేస్తన్నారారు
మా మమ్మీ మా డాడీ మా మమ్మీ మా మమ్మీ హౌస్ వైఫ్ మా డాడి పెద్ద పెద్ద బిజినెస్ తం
అవునా
ఉంది అన్మాట
ఆ ఇప్పుడ ఏ ఊర్లో
గుజరాత్
ఆ అవునా మీరు ఎంత మంది అన్నదమ్ములు
మేమంతా ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాము
ఎవరు
నేను లాస్ట్ వన్న
ఆ
ఎవరెవరా అంటే
ఎందుకు దుః ఇ మబ అని ఇ పడస్త ఉంది నుూ లాస్ట్డువి
ఇప్పుడు హీ ఏలా మీేరుకు వచ్చు కొంచం జోగగా మాట్లాడు
మీరే జోగ్గా మాట్లాడతారా నేను కాదు
అవునా తిరున్నార్గదా
కూర మీ ఇంట్లో
మీరు తయానికి తినండి ఆరోగ్యం జాగ్రత
ఇం కూడా జాగ్రత్తగా ఉండండి
ఏమో ఏతో బత మాహి వా కొంచెం అందర చేషేపమే ఒక పాప మాత్రం పాపే ఆ పాప కే బెల్ట్ అల్ అదే మా ఊరే కొం బందు
అవునా మీకు పెళ్ళ అయిందా
పళ్ల్ అయి ఒక బిడ్
అవునా ఎన్నియర్ సైత మ్యారేజీ
మాకు పెళ్ళి అయి టెన్ ఇయర్స్ అవుతుంది టన్ని ఇయర్స్ కి ఒకబట్టే పుట్టిన్నాడు మా వైఫ్ పేరు సిమ్రాన్ సిమ్రాన్ సిమ్రాన్ సిమరన్
ఏ ఊరు మీ వయసుది
మా వైఫ్ ది నేను లవ్ మ్యారేజ్ చేసుకో కంది వల్ది గుజరాత్
అవునా
మా నాన్న అక్కడ వైన్ షాప్ లో ఉన్నప్పుడు మా నాన్న నేను అట్టా వెళ్తా వచ్చినప్పుడు లవ్ చేసేసి ప్రేమించి లేపుకొనిచ్చసాను అనమాట
అవళ బా అన్నారా
నాకు నానమ్మ లేదా నీకెంత తెలుసు
ఏమో వేరే వాళ్ళు చెప్తాంటే అన్నాను చెప్పరి మీ ఫ్రెండ్ ఒక గొర్ర హె హె
అవునా సరే ఇంకా అంటే ఇంకేం లేదు
ఉమ్ ట్లా క తెలుసు ఉమ్ మీ లేద గాలికి బయట కూర్చోన్నాం మీరు మీ పక్క ఎండలు ఎక్కువ
మా పక్కన ఎండలు అంట వా ఉంతా బయడికి పో
వర్షలు ఏం పర్లేదా ఇక్కడ పడతా ఉండే వర్షలు అక్కడ
ఇక్కడ వర్షాలు ఏం పర్లేదు మొన్న గుజరాత్ లో పడింది మ్యాచ్ చూసాక పోయి నానా
ఎవరు గెలిచినారు మ్యాచ్ లో మీరు ఎవరు పట్టించారు
మ్యాచ్ గెలిచినారు అది పక్కన పెడితే పీడికొచ్చి బడి పెద్ద స్టేడియం ఇది జోక్ జోక్ బలేసా బ వసాదా మా ఇంట్లో మామలుగా మాటన్ చా కానీ ఈ రోజు ఏమంటే బ్యాలస్ సరి చేసు మామూలుగా బట్టలు చేస్తారు ఈరోజు గుొజ్జు విసుక్కోలి గుజులో
వజద
అదే మామూలుగా మాక్ పట్టలులివాళ్ళు ఈ రోజు ఏవీ లేక బిచ్చిరి తెచ్చుకుంటే
అవునా సరే అయితే ఇంగా అవును మీ చెల్లెలిది సీమంతంబ బాగా జరిగిందా ఆ రోజు చెప్తివ్ కదా
నీకు ఆ రోజు ఈ రోజు ది ఈవికి ఎలా కూడా చెప్పినాట్టు ఇప్పుడు హలో మీరూ మీరు మ్యజిషియనా మ్యజిషియన్ మీకు మెజిషియన్ వచ్చునంటనే బ్యూటిషియన్ ఆ ఏమన్నా మెజిషియన్ అయి తే తట్టుకో మెజిషిన్ అయితే గనా ఒక నూరు రూపాయలు నోట్ ఇస్త ఇస్తా దాని ఒక కోటి రూపాయలు చేసి చూపిస్తా
మాటాడు
హలో మా బాబు పేరు చిరంజీవి
అవునా మీ భార్య పేరు అవునా సరే అయితే మీ పేరు ఏం పేరు
సరే అయితే ఇంకా మీ మమ్మీ ఎక్కడికి వెళ్లింది సీరియల్ చూస్తా ఉంది
అవునా సరే అయితే
హు మీకు సీరియల్ చూసే అలవాటు ఉందా
చలవట్లేదు
చూడండి చూడండి చి సీరియల్ చూస్తేనే మనకి ఏద అమ్మ కొంచెం పని చెప్పొద్ద తీగలు చూస్ మీరు రీసెంట్గా ఏం సినిమా జూసినారా
ఏమో మధ్యాహ్నం చూసినదేమో అది ఏం మూవీ నో నాకే ఏదో తెలియదు
డికాయిట్ మంచి సినిమానే సందుల్లో రాణి ఆ హలో
ఎక్కువసేపలు ఉన్నాయి ఇరవై ని సరే ఐతే ఇంకా
ఇంకా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే ఏ చాలే ఇది చాలే నేను సింగర్నే అదే ఖాళీ కొంతమంది పర్వేేశ్ కాదు కాంపిటీషన్ ఎక్కువైపోయింది మీకు తమ్ముడున్నడా ఇప్పుడు మీరు తమ్ముడా అన్న అంటే అలా ఏదురవన ఒకటి ఏంటి
సరే గుడ్ నైట్ బాగా కలల్ గంటా పడ్కం ఉ చను
లేదు ఒక్క సాంగ్ అన్న ఇను
ఆ వద్దు ఇనలేను నువ్వు హీనంగా పడుతున్నావు
సరే అయితే ఉంటా పెట్టెయ్ ఆహా అ